హలో ఆ నా వాయిస్ వినిపిస్తుందా
ఏం చేస్తున్నారు తిన్నారా ఆ అప్పుడే తిన్నామండి ఇంకా తినలేదు మీరు తిన్నారా ఆ ఇప్పుడే తిన్నామండి అవునా మీరు ఎక్కడ ఉంటారండి ఏంటండి ఎక్కడ ఉంటారంటున్నా
మాది ఇక్కడే లోకల్
అవునా విలేజా టౌనా లేదా సిటీ ఆ మాది విలేజ్ అండి విలేజా ఆ ఓకే ఓకే మీది మాది సిటీ అండి టౌన్ లాగా ఉంటది కొంచెం అ అంటే డిస్ట్రిక్ట్ అన్ని బాగా అన్ని మంచిగ ఉంటాయ అవునండి అన్ని ఫె సిలిటీస్ ఉంటాయి మాకు ఇక్కడ కానీ విలేజ్ లాగా ఉండదు నాయిస్ వస్తుంది బాగా హ నాయిస్ వస్తుంది ఏం నాయిస్ వస్తుంది న్న క్లియర్ గా ఉంది కదా నాకు అంత ఏ ఏమో సౌండ్స్ వస్తున్నాయి ఏం లే మీ దగ్గర నుంచే వస్తున్నాయి
ఆ
అవునా ఆ ఏదో పడేసినట్టు గింన్నలు పడేసినట్టు వస్తుంది సౌండ్ బయట ఉన్న నేను బయట ఉన్నారా
అ
నేను లోపల్నే ఉన్నా ఇక్కడ ఏం సౌండ్ లేదు ఏ డిస్టర్బెన్స్ లేదు ప్రశాంతంగుంది మీ విలేజ్ లో ఎట్లా ఉంటాయంండి ఎట్లా ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా ఆహా అన్ని ఉండవండి చాలా ప్రాబ్లమ్ ఏ వాటర్ కి ఇకో టాన్ ఎవరు తెచ్చుకోవాలి టామ్ కింద
ఆ అవును కూరగాయ లూ ఇదెందీ చిల్లర సామాన్లు వీటికి పోవాలంటే టౌన్ కీ వెళ్లాల్సిందే
ఉమ్ మీకు దగ్గరనే నా
ఆ
ఆ దగ్గరనే ఉంటదండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా అపార్ట్మెంట్స్ ఉంటాయి గ్రేసరీ ఇంకా వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఒకటే చోట దొగుతాయిడి మాకు ఇలా విలేజ్ వాళ్ళ తెచ్చే ఉండదు ఉంటది సంతం ఉంటది ఒక సారీ వెనస్డే త సండే వస్తది మనము ఫ్రెష్గా తెచ్చుకుంటాం బట్ అక్కడ తీసుకోము గ్రేసరీ అంటే క్లోస్ బ బట్టలు ఉంటాయి కదా అవి మాత్రమే తెచ్చుకుంటాం షాప్ లో చె పంచడానికి ఏమైనా అస్సలు ఏం ఏం ఉన్నడవు అంది చాలా ఇష్టం చెట్లు పెంచడం పెంచడం కానీ ఇ కుండీలలో పెంచుకుంటాం మేము
ఆహా ఇప్పుడు మిద్ద మీద పెంచు అవును మాకు చాలా ఇట్లా ఏంటి పెరడు లెక్క ఉంటది మా ఇంటి వెనుక దాంట్లోనే అన్ని కూరగాయలు పూలు, పండ్లు, కూరగాయలు, పూలు అన్ని కూరగాయలు
అవునా మీ నాన్నగారు పండిస్తారా
ఆ అవును అంది వ్యవసాయమే
అవునా చాలా బాగుంటదండి కానీ అడ్వాంటేజ ఉన్నాయ్ డిస్సడ్ టేజెస్ కూడా ఉన్నాయి
అవును దానివల్ల ఎక్కువ వర్షాలు వచ్చినాయినుకో కష్టం అయిపోద్ది
అవునండి పడే టైంలో కరెక్ట్ పడితే ఏం కాదు
ఆ మీకు మరి మరి మిద్దె మీద పెంచుకుంటున్నారు కదా మీరు అట్లా పెంచుకోలేదా
అట్లా ట్రై చేస్తున్నం అండి ఆ బిల్డింగ్ ఉంది ప్రజెంట్ అయితే మేము రెంట్ కీ ఉంటాము
ఆహా అన్ని అపార్ట్మెంట్స్ ఏనా
ఆ అపార్ట్మెంట్స్ ఉంటాయి, కుండీలో ట్రై చేస్తున్నా మేము కొంచెం కొంచెం ఇంకా ట్రై డెవలప్మెంట్ చేయాలి నాకు అట్లా ఇష్టం కానీ ఇక్కడ బాగా కోతులు పెడద ఉందండి
అవునా మా ఇంటి సైడ్ కూడా బాగా కోతులు వస్తాయి కష్టం అయ్యిపోది అవును అవును
మరి మీ పంట పొలాలన్నీ తినేస్తాయా అవునండి చాలా కరాబ్ చేస్తాయి అవి పంట వాటి పై భయం ఏమైనా పెట్టాలి అంటే ఆ మరి ఎట్లా వాటి సంరక్షిస్తానండి ఇ కంచ కట్ట అయితే పెడతాం ఇగా అక్కడ ఒక దిష్టి బొమ్మ అయినా పెడతాము అది మనుషులు రాకుండా కోతులు రాకుండా ఏం చేస్తారు మీరు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీకు ఏమైనా మీకు ఏమైనా ఐడియా చెప్పాలా మీకు ఏమైనా ఇట్లా మా సైడ్ అయితే ఇట్లా అంటే నేను మా మా విళ మా విలేజ్ ఉంది కదా మా విలేజ్ కాదు మా సిటీ కదా మా మదర్ మా మా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో పంట పొ కనిపిస్తాయి కదా మాకు వాళ్ళు ఏం చేసారంటే కొత్తగా మైక్ పెట్టారు మైక్ దాంట్లో రికార్డింగ్ చేసి ఇట్లా ఆ లైక్ ఇట్లా పుల్లి లాగా కాగానీ లే మనుషుల లాగాని ఇట్లా కొంటున్నట్టు ఇట్లా సౌండ్స్ ఆ సౌండ్స్ పెట్ వెళ్ళిపోతారునమాట ఆ సౌండ్స్ కి కోతులు రావు అట్లా కూడా బాగునేంది ఐడియా అవునండి ఇది గు ఐడియా మేము కూడా ట్రై చేయాలి చాలా తోట్లు వస్తున్నాయి అసలు దానికి ఉ అవును నెల ఖర్ త భ పెట్టుతున్నాయి అసలు అవి మనం డోర్ తీయాలంటే భయం మాస చాలా అంట చాలా ఉంటాయంండి అసలు అవి లేనప్పుడే బయటికి వెళ్తాం మేము లే డోర్ వేసుకునే ఉంటాం
ఆ
అవునండి మీ సరు ఉన్నాయాన్నీ అట్లనే కోతులు ఉన్నాయి మీసరి పట్టలనే చేస్తాయి బాగా తక్కువన్న
మొత్తం వచ్చి మొత్తం ఖరాబ్ చేస్తాయి దాని వల్ల వర్షాకాలంలో మొత్తం మొత్తం నీరు కాార్తది మా ఇంట్లో
లేదనా ప్రభుత్వం పరిష్కారం తీసుకోవాలండి ఏదన్నా ఆ ఈ పిల్లలు కోయికలు అవి అంటే ఏమోనుకోంచెం ఈ కోతులు తుడుస్తారు కాదండి అంటే అవునండి అవి మ మన కూడా ప్రమాదంే దాని అట్ చిన్నప్పుడు కోతి కరబడితే అబ్బా ఆనే కనిపించిండు మంచిగాని నాకుని పెట్ట పెట్టాలి మనం పలా పండ్లు ఫ్రూట్స్ పలహారాలు పెట్టాల అనిపించారు ఇప్పుడు చూస్తర భయపడుతంది ఏం పెట్టినా కూడా మటి అని భయ వస్తంది సిల్వును ఫుల్ వాళ్ళ పిల్లలు పట్టుకొని అ వేస్తనే ఉంటాయి అవయితే
అవునండి మరి మీ అపార్ట్మెంట్స్ వాళ్ళు పక్కన వాళ్ళు మాట్లాడతారా మీతోటి ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారా
అయ్యో వాళ్ళ ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటామ అండి అ ఎందుకంటే అందరు జాబ్స్ కదా బిజినెస్ ఇంకా జాబ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఒకవేళ ఏమే టైస్లో ఉంటే మాట్లాడతాం వచ్చినప్పుడు
ఆహ
ఫ్లవర్స్ వేయండి వెజిటేబుల్ అయితే కుదరవు కదా కోతులు చే ఇంకా అందుకే ప్రవాస అయితే దేని పెట్టచ్చు అని అవే సంబంధించి చూస్తామండి రోజ్ ఇంకా జాస్మిన్ మల్లెలు చాలా బాగుంటాయి కళకంబరాలు ఆ అవును మీకు మీరు అమ్ముతారా అండి సీజన్ పూ పెట్టలేదండి ఈ సారి అయినా కనకాంబరాలు పెట్టారా అండి కనకాంబరాలు పెట్టాము పదపూడిగా పెట్టాలి కానీ ఇప్పుడు హషా ఇద కొ అంటే ఎన్నగ పోయి పప్పు పెట్ట అ మీకు అప్పుడు సిటీ లోన్న ఇది ఉండవా ఇ చిన్న చిన్న పూలగడ్ల అవి ఉంటాయి కొంచెం దూరం అంటే ఉంటాయంండి కానీ అది కొంచెం బలహీన వర్గ వాడ అంటారు కద ఇట్లా ఆ అట్ సైడ్ ఉంటాయి ఆ వాళ్ళకు వేరే సైడ్ ఉంటరు వాళ్ళు
ఆహా
రిచ్ కిడ్స్ ఇట్ సైడ్ ఉంటారు. మ్ ఆ వాళ్ళు అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసిరు ఆళ్ళు చిన్నప్పుడు అయితే ఇప్పటికి వెళ్ళే వాళ్ళం ఆ పంట పొలాలకి ఎళ్ళేంటోళ్ళం మంచు గా అక్కడ వాగు ఉంటాయి ఇట్లా లేకు మంచె అంటరు దానికి మంచె మంచ అం టారు మంచిగాలాడాలంటే నిచ్చెన పట్టి ఎక్కిపయినార్ తిరిగేటోళ్ళం పంట పొలాల కంటే వాళ్ళ వరి చేనులో అటు వెళ్ళే వాళ్ళం బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం అక్కడ అక్కడ ఇట్లా వా ఇట్లా లేక్ అంటే ఇట్లా చెరువులాగా అంటే కొద్ నీరు పారేటుంటున్డే అక్కడ ఆడుకుంటుండే ఇంకా మ్యాంగో చెట్లు ఉంటుండే మక్ష అనిపిస్తుండే అక్కడ అన్నం తింటుండే
అప్పట్లో మే
ఆ అవును ఇంకా ఒక రేగి చెట్టు ఉండే మస్తు ఉండే తీయ్యటి చెెట్టు రేగి చెెట్టు ఉండే అక్కడ పెద్ద బావి అది చూస్తే హైలైట్ అనిపిస్తుండే చిన్నవయితేం క్కొని తినే వాళ్ళం ఫుల్గా కాస్తుండే
ఎండిపోయిన రెగ్గాయలను కూడా నీళ్ళలో నానబెట్టి ఉప్పేసుకొని తినేవాళ్ళం
మ్ హు ఇంకా మీరు షాపింగ్ ఎట్ల చేస్తారండి ఆ ఆ చింత చెట్లు ఉండేవి మా ఇంట్లో ఆ మస్తు ఉండే చింత చెట్లు అవును వాటిని చార్ వేసుకుంటే చాలా బావుటది ఎక్కువగ కాస్తాయ్ కద చింత చిగురు లేదా చిత్త కాడ హైలెట్టు ఉంటాయండి కొంచెం దోర దోర పండ్ని అయితే కున్ అంత హైలైట్ ఉంటాయి అవునండి అ చిన్నప్పుడు ఒతను ఎసారు మీరు షాపింగ్ ఏవన్న చేస్తారా అండి ఇక్కడికే షాపింగ్ చేస్తారు మీ విలేజ్ లో
మాకు ఇగ టౌన్కే వెళ్ళాలండి దూరం మాకు ఆ అవును ఇగ చిన్న చిన్న వస్తువులయితే కిరాణా షాప్కి వెళ్ళ తీసుకుటం ఇగ చిల్లర సామాన్లు నెల కావాల్సినవి మొత్తం టౌన్కి ఎళ్ళే ఒకటేసారిగా తెచ్చేస్కుటం
ఆ మేమైతే ఇట్లా ఆ డిమార్క్ హరితేజ్ ఇస్మార్క్ జియో మార్క్ ఉంటాయి కదా మార్క్లోకి వెళ్ళి తీసుకుంటాం ఇప్పు కిరాణ షాపులో తీసుకోవచ్చు ఆ దగ్గరే ఉంటాయండి వాకబుల్ డిస్టెన్స్ కూడా ఉంటాయి ఆ ఇప్పుడు మనం కిరాణ షాప్ కెళ్ళి తీసుకుందాం అనుకో వాళ్ళని అదియండి ఇదియండి ఒకోసారి ఇబ్బంది పడచ్చు మనం అదేమన్నా ఇంపైర్డ్ వస్తువు కావంటే అదే డిమార్క్ లోకి వెళ్తే ఇలాంటి సూపర్ మార్కెట్ రే ఎ టు జెడ్ మార్కె కేళ్తే మన్ది మనమే నచ్చింది మనం తీసుకోవచ్చు అనమాట ఎవరిని నిలవాల్సిన అవసరం లేదు అదొక అడ్వాంటేజ్ ఉంది అదైతే రెండు డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఒక వస్తువు సంబంధించి సపోజు షుగర్ లేదు అనుకోండి ఇంట్లో అది తెచ్చుకోవాలనిాకు వెళ్కుండా అక్కడికి వెళ్తాం అప్పుడు ఏమై మన వాళ్ళ అన్నీ అట్రాక్ట్ అవుతాయి అదిగా కాకుండా వేరే అన్ని తీసుకుంటా అబ్బో నచ్చినాని తీసుకుంటా మాది బాగుంటాయి బాగుంటాయి అని తీసుకుంటాం ఇంటిగా చూసాకి మనం తీస్తే అనుకున్న వస్తువే రాదు అసలు అట్లా కూడా ఉంది చక్క కళ్తే టైమ్ అనేద తెలియదు టైం పెట్టరు వాచ్ పెట్టరు అని పిల్లలకి ఎక్కువగా తినడానికి చాక్లెట్స్ బిస్కెట్స్ పందు పెడతారు వాళ్ళు కొనాలని ఇంకా పరిచెస్ చేయాలని అట్లా చేస్తారు తిన్నా మండి మీ తిన్నారా ఆ తిన్నాం ఓ హా
ఓకే అండి బాయ్